హలో ఆ కల్శింది రా
ఏందంటే పేర్లు పేర్లు చెప్పుకోవద్దు పర్సనల్ విషయాలు చెప్పుకోవద్దంట
ఆ ఆ అంటే ఇప్పుడు కాలేజీల గురించి మాట్లాడొచ్చు కదా
మ్ మాట్లాడు సబ్జెక్ట్ల గురించి మాట్లాడు రేపు బీఎస్సి ప్రిపేర్ అయినావా
ఏమి ప్రిపరాలే నువ్వు పిడిఎఫ్ లు పెడితే చదువుకుంటా వాన్ని అభినయ్ గాడ్ని అడిగినా మరి ఇంకేం వాడేం పీడిఎఫ్ లేం పెట్లా
ఇంకేం పెట్లదా ఆడు
కుంనం లేకపోతే లేదు
నువ్వు చదువున్నావని చూస్తానా ఓక ఏడింటికి స్టార్ట్ జేత్త మెల్లగ తిన్నంక మెల్లగ స్టార్ట్ జేత్త లేకుంటే
మ్ నేను ఎనిమిది ఇప్పుడైనా తొమ్మిది ఇంటప్పుడైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్ లో ఏమన్న వీడియోలు జూసి జేస్ట్ అట్లు నార్మల్ టైం పాస్ అయ్యేటట్లు తర్వాతికి చిన్నగ స్టార్ట్ చేసుకుంటే అయిపోతది గదా అనుకుంటున్నా
అదే ఇప్పుడైం జేత్
అంతే మరి ఇంకేం జేత్తం చెప్పు ఇప్పుడే కాళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసిన టిఫిన్ చేసి కూర్చున్న సైలేంట్గ ఏమన్నా వెబ్ సిరీస్ ఇంకేం జూద్దామని చెప్పి వెబ్ సీరీస్ ఇది జుష్నావ నిజంగానే నువ్వు ఏదీ మన జస్ట్ మ్యారీడ్ అని వెబ్ సిరీస్ వచ్చింది చూసినవా త్రీ అవర్స్ ఏమో ఉంది సినిమా హలో హలో ఇన్బడట్లేదా ఆ ఇనబడుతుంది రా
సిగ్నల్ లేనట్టుంది ఇప్పటిదాంక
ఆ అదే వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది చూసినావ అంటున్నా
ఏం సిరీస్
ఇది జస్ట్ మ్యారీడ్ ఆ మూడు గంటలో ఏమో ఉం ది మూడున్నర గంటలో ఏమో ఉంది మస్తుంది సినిమా
అది బాగుంటది యూట్యూబ్ లో ది కదా మ్ బాగుంది చూసినా
మన్న వెబ్ సిరీస్ ఉంటాయి చెప్పుడు చూద్దాం ఇయాలా
ఏదన్నా అంటే వెడ్నెస్డే ఉంది
ఆహ్
నెట్ మిర్రర్ లో ఉంటది
నెట్ మిర్రర్ లో ఉందా
మ్
అది మనకి నెట్ఫ్లిక్స్ ఉందిరా నెట్ మిర్రర్ లేదు దాంట్లో కూడా ఉంటదా
మ్
మ్
బాగున్నాదంట మా అన్న చెప్పిండు
అవునా అవునరా అది ట్రేడింగ్ ఎట్లారా మరి వాడిది ఎకౌంట్ లేదు ఎట్లా
వాంద మొబైల్ టె మ నాది చేయాలి ఇగ తర్వాత
మరి నీకు కూడా అకౌంట్ లేదు కదా ఎట్లా మరి ఎట్లయినా సిక్స్ మంత్స్ ఆగాలి కదా
నేనైతే ఆగుతా ఎం గాదు నాకు
మ్
నువు వేరే ఆలోచిస్తున్నావ్ దాని గురించి కొంచం ఇంకోచం బ్రీఫ్ గా తెలుసుకొని అడుగు పెడితే మంచిగ ఉంటది కదా అని చెప్తానా
అవును కరెక్టే అది కూడా
ఇప్పుడు తెలుసుకున్న దాంతోనే ఇప్పుడు ఒకసారి చెత్తే ఓత్తది రండుసారి చెత్తే ఓత్తది
మ్ అదే కరెక్టే అది కూడా
అట్లానే కొంచెం వెయిట్ చెత్తను నేను
ఏదో మైండ్ క్రాఫ్ట్ గేమ్ ఆడుతావారా
మ్యాన్క్రాఫ్టా ఒకప్పుడు ఆడేది ఆడతాను
ఏ నేను ఆడట్లే గాని చూస్తున్నా
వీడియోల
మ్
బానే ఉంటది అది కూడా బానే ఉంటది మనకు నచ్చింది కట్టుకోవచ్చు
మ్ బానే ఉంటది కొంతమంది పెట్ తర్రా ఎట్ల గంటల్ గంటల్ స్ట్రీమింగ్ ఉంటది. మూడు గంటలు ఆరు గంటల్
పది ని పది నిమిషాల్ ఆడ్డానికే ఆగమైత
అ
త అగ్తనే ఉంటరు
అవును
నాకంతసేపు ఆడాలన్పీయదు గేమ్స్
ఆ ఏదన్నా కొద్దిసేపే
సినిమాలంటే సూత్తం గన్
ఆ చూడాలంటే చూడొచ్చు.
నో
మ్
వాడేం జేత్ వాడేం జేత్తాండు మరి ఇంకోడు
ఎవడు
మనోడ్ ఫ్రెండ్ గాడు
ఆ హా ఆ ఓకే ఓకే వాడూ ఫోన్ చేస్తా అన్నాడ్ తర్వాత్కి బైటిక్ పోదాం అన్ న్నడు సరే రా అన్ జెప్పేసన్న మరిగ వాడ్
హ్మ్ రాడాడు ఆన్ గురించి దెల్సు పంటడ్ హాయిగ
వాడుమంతె నువ్ వాడ్తో అనక్ మళ్ళా వాడేమన్ చెప్పిండ్రా మనకి ఫ్రెండు ఫ్రెండ్ అన్ జెప్పిండు గదా ఆ అమ్మాయి గురించి
మ్
వోడోచ్చేటప్పుడూ మా అత్తేం చేతుంద్ మా మామేం చేత్తుందన్నడ్రా
నాక్ తెల్సా విష్యం ఫస్ వాడు పేర్ మార్చినప్పుడే అనుకున్నా
ఆ
మాతోన్ గుడా రెండు మూడు సార్లు నోర్ జారన్నడు.
ఆ
మా ఇం ఇంటికాడున్నప్పుడు గుడా అన్నడు రెండు మూడు సార్లు నోర్ జారీ
ఆ
ఇగ ఫిక్స్లే గానీ ఆన్నోద్లేద్దం ఇగ
వాడిష్టం.
మ్
ఏమన్ జేస్కోనీ రేపట్ రోజున వాడిది కిందది కట్ చేస్కుంటడు వాడే
యా మనకెందుకులే అదంతా వానిష్టం. సరేగని ఇగ ఏం చేద్దామంటవు రేపు మరి
రేపు అదొచ్చిన్ తర్వాత్కీ అ మీ అక్కక్ ఫోన్ చేసి ఒకసార్ అదేంది చెప్పిన కదా అద్ జేద్దాం.
ఆ అవ్ చేస్ నేన్ ఫోన్ చేస్తా ఎట్లైన కొంచం నైట్ అయినా నేన్ చేస్తా
ఆ జేస్నవనుకో ఒక్సారీ నాకేదో ఒస్కారైందంటే ఓకే ఇగ రేపు రేపిగట్లొచ్చ ఆడ పనైందన్కో ఎల్లుండి నా పిల్లొత్తుంది హైడ్రబాద్
ఆహా
టల్ నుంచి మాట్లాడ్తున్న అదే వండర్లా ఎళ్తన్నా, వస్తన్నా అన్ జెప్పేసి రా అన్ జెప్పేసి అంటుంది. సర్లే ఏముంది ఒస్తలే అన్ చెప్పేస్ చెప్పిన
ఆహా
అదే ఇందాకలక్కడ మాట్లాడ్లేదా మనం అదే వాడున్నడు గా ఇందాకోకడున్నడు చూసినవా తే బై పిస్తా హౌస్కెల్లా న్ చెప్పినిల్లూ మ్ వాడ్ని గుడా రమ్మన్ చెప్పిన వస్తా అన్ చెప్పేసి అన్నడు. మ్ వీడున్నడుగా ఇందాకల మనం మా త్త మామ అన్ మాట్లాడ్లే వాన్నడిగితే ఇగ వాడు వడ్ డౌటే నాకు డౌటే ఇగ వాడి మీద
వా వాడేప్పుడైనా డౌట్గానే ఉండట్లే గానీ
మ్ జతేలు వాడి ఇష్టం వాడు ఇస్తే ఇచ్చిండు లేపోతే లేదు
వని ఇష్టం ఇగా మనం ఏం చేయలేం వన్
అయినా ఒక్కసారి మాట్లాడతాము రెండుసార్లు మాట్లాడతాము ఉ కేమని చెప్తాం చెప్పు వాడికేనా
మ్ నే నేను చెప్పింది ఇంక గోరం నేనైతింక రోజు ఫోన్ చేసి నేను మా ఇంకో ఫ్రెండ్ గాడు ఉంటాడు వానికి ఇద్దరం ముగ్గురం ఉండేది మేం బ్యాచ్
మా చెప్తాడు ఒకడు ఒకడు మేము చెడ్డి దోస్తులం అని చెప్పేస్ చెప్తాడు వాడు
హుమ్ మేము ఎంత గానం చెప్ చెప్పి చూసినాం ఫస్ట్ రెండు ఫస్ట్ రెండైనాయి అది కూడా మన కాలేజే మన కాలేజ్లనే అయినాయి రెండు
అవును చెప్పిండు
ఆ వాళ్ళని మేము ఎప్పుడు తెలుసా స్టార్టింగ్ చూసిన రోజు నుంచే కరెక్ట్ లేర్ర వద్దురా అని చెప్పినా
అ
నిక్ తెలీదురా ఇక్కడ బీటెక్ లైఫ్ అంటే ఎంజాయ్ చెయ్యాల్ర అనుకుంట చెప్పిండ్ నాకు
ఆ వాల్ లైఫ్ ని ఎంజాయ్ చేసాడుగా మరి
వాన్ లైఫ్ ఎంజాయ్ చేసేది ఇప్పటికి కూడా నేను చెప్తానఆమె కూడ కరెక్ట్ లేదు రా ఎంత ఎంతలో ఉండాలో అంతలో ఉంటరా అని చెప్ తన ఇంటలేరు
ఆ
అట్లెం కాదురా అట్లెం కాదురా అంటడ్
అ
కనీసం అప్పుడు ఆ రోజు ఒక కొంచెం అయ్యేది లొల్లి
ఆ
మాకు తెలిసిన వాడుంటే వనితోని ఫోన్ చేయించి కంప్రమైస్ చేసినం
ఆ
ఏం చేప్పలివనికి ఇంతాకన్నా
ఏం చెప్తంలే వాడి ఇష్టం ఇగ
మ్ న ఎల్లుండి పో
పోతా పొద్దున ఇగ పొద్దున సెవెన్ కట్లా స్టార్ట్ ఐదమని అనుకుంటున్నా
మ్ హు
మరి ఒకసారి ఆలోచించు మ్ డైరెక్ట్ బస్సే ఇగ మన కోసం అక్కడ నుంచి వస్తుంది ఇగ ఎప్పుడు రాదు ఫ్రెం స్ అన్న గాని ఏమన్నా గాని రాదు
మ్
నేను ఉన్నా అని చెప్పేసి వస్తుంది మనం వెళ్ళి కలవక పొ తే అదొకటి అనుకుంటారు కదా అరే నాతో వచ్చి మాట్లాడలేదు నేనంటే వాల్యూ తక్కువేమొ ఇంత డిష్ స్టెన్స్ నుంచి వచ్చినా గానీ నన్ను పట్టించుకోలేదు అదొకటి ఉంటది కదా అదే కాని ప ఫీలింగ్ ఇవ్వడం మనం ఎందుకు మనము ఎట్లాగో ఖాళీనే ఉంటున్నాం కదా సండే ఆ వీడియోలు ఆ వీడియోలు ఈ వీడియోలు చవ ఎట్లాగో మనం కూడా వండర్ లా పోలే మనం ఈ సారి పోయి ఎక్స్పీరియన్స్ చేసి వస్తే అయిపోతదా ఫస్టోసారి పోయిందేదో ఇగ ఒకసారి వైఫ్ తో పోయి తిరిగేసి వచ్చినట్టు ఉంటది అని జేప్పేసి నా ఆలోచన అట్లా
అప్స్టి నైట్ లో మెమొరీలెక్కువుంచుకుందామానా
ఇంతకు ముందు కలిసాన్నేను నేను తన బర్త్డే అప్పుడు గలిసి ఉండే ఇప్పుడు ఉ నా ఫస్ట్ ఇయర్ లో నా ఫీవర్ వచ్చినా గని వెళ్ళీ ఉండే అప్పుడు ఎట్లా ఏ కమ్మమే రా వాళ్లది ఆ కమ్మమే ఉం అయితే ఆ
తెలుసోద్దిలే ఇపుడు
ఉం అడ్రస్లు ఏం ఎందుకు ఖమ్మంలోనే ఉండే మాట్లాడేది మా దగ్గర నుంచి కరెక్ట్ గా సిక్స్టీ కిలోమీటర్స్ ఏమో ఉంటది మనకి
సిక్స్టీ సిక్స్టీ గూడా ఉండదు థర్టీయే
థర్టీయో ఫార్టీయో ఉండే
ఉమ్ అంతే
ఇగా ఇప్పుడు పోయి కాల్చేసి అట్ నుంచే అట్ నేను హాస్టల్ కి వెళ్తుండే ఆ రోజు
ఉమ్
అపుడు నుంచి మాట్లాడలేదు మాట్లాడినా కాకపోతే కలవలేదు ఎప్పుడు ఇంకా
ఉహు
తూ టూ థౌసండ్ ట్ట్వెంటీ ఫైవ్ లో
మంచిగా జేసిపోతే పో లో ఊహు
మళ్ళీ రీసెంట్ గా జాన్లో కల్సా
జాన్లో నా
జాన్లో గాదు క్రిస్టమాస్ కి గల్సా క్రిస్ట్ ఆ డిసెంబర్ లో గలిసినా జాన్లో గలిసా ఫిబ్రవరికి ఇగా కుదరలేదు వ్యాన్ మార్చ్ లో పోదామని ప్లానింగ్ అనుకున్నా నేనే వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నా తనే వస్తుంది
ఆహా
సరే వస్తుంది గదా ఇంకేంటి అని చెప్పేసి కాల్ వచ్చిన
ఏంకాదు ఎల్ ఎల్లోకసారి కాల్సేయ్
ఆ వెళ్ళీ కలిషోస్తే కలిసి వచ్చినం అన్న ఒక ఆనందం కూడా ఉంటంది గదా అని
ఉమ్ వాల్ అంత దూరం నుంచి వచ్చినంక కలవకుండా మంచిగా ఉండదు మళ్ళీ
అవును వాళ్ళ ఫ్రెండ్స్ గూడా వస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పరిచయం చేస్తా అంటుంది సర్లే అని చెప్పేసి చెప్పా
ఆహా
ఉమ్ సర్లే రమ్మని చెప్పి మాట్లాడాకు దంతో అని చెప్పిన
ఉహు
ఉమ్
అరే నేన్ కొంసేపు ఆగి చేస్తాగూ
సరే సరే
ఉం